హలో ఏం చేస్తున్నారండి బాగున్నారా
ఏం లేదండి బాగున్నామండి మీరేం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి ఖాళీ అండి తిన్నారా అండి
ఆ అండి మీరండి
ఆ తిన్నామండి
ఆ అండి
మీకు ఏమైనా వంటలు వచ్చా అండి
ఆ కొంచెం కొంచెం వచ్చండి మీకండి.
మాకు వచ్చండి చెప్పాలా అండి బిర్యానీ చికెన్ కర్రీ ఇవన్నీ వచ్చా అండి మీకి
ఆ చెప్పండి నాకు అంత రావండి వంటలు
అవునా అండి చెప్తా చూడండి బిర్యానీ బి బిర్యానీ అనేది చానా అందరు చానా చానా కష్టం అంటారండి కానీ అదేం పెద్ద కష్టమేం కా కాదండి ఈసినే చేసేయొచ్చు మనం బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లో తెచ్చుకు కుంటే చానా చి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటదండి
అవునండి ఇంట్లో చేసుకొని తినాలండి అన్ని వం పంటలు మనకు కుదిరినంత వరకు
అవునండి బయట నుంచి తెచ్చుకుంటే అసలు ఏం బాగుండదు అది ఎక్కువ ఉమ్ అంతా ఏమేమో ఏసీ చేస్తారు హెల్త్ పాడైతాది చాన
అవునండి
ఆ ఫస్ట్ వచ్చేసి బిర్యానీ ప్రాసెస్ చెప్తా చూడండి మీకి చేసుకోండి చాన బాగుంటుంది ఇది ధమ్ అని ధమ్ బిర్యానీ మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టం
మాకు ధమ్ బిర్యానీనే ఇష్టం అండి నాకి
అవునాండి
ఆవును మీకు వచ్చా అం అండి ఆ అండి చెప్పండి
ఆ ఫస్ట్ వచ్చేసి నీకు కావాల్సినవన్నీ కట్ చేసుకోండి ఆనియన్స్ కావాలి ఆనియన్స్ చన కావ డి దీనికి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్ చానా ఎయించుకోవాలి అండి బాగా బ్రౌనిష్ కలర్ లో వచ్చేలాగ ఎయించుకోవాల
అవునండి ఒక కేేజీ అలా కావాలి కదండి
ఆ అవునండి ఆనియన్స్ ఒక కేజీ అట్లా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదు ఒక ఐదు ఆరు గాని అట్లా పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పెద్దగా పెట్టికుంటున్నా
అవునండి
చిన్న చిన్న గా కట్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా బాగా స్మెల్ రావాల ండి బావలే
అవునండి
అది ఆయిల్ లో అయినా నువ్వు ఫ్రై చేసుకోవచ్చు గీలో అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి నీకు ఏది ఇష్టం అయితే అది అది
అవు అండి
అ ఫ్రై చేసుకున్న తర్వాత అ అది ఒక సైడ్ పెట్టుకోవాలండి
అవు అండి
నువ్వు మళ్ళీ నీకు ఈ టమోటాలు ఇవన్నీ కావలి కదండి అవన్నీ కట్ చేసుకోందాం ఇంకా కొన్ని ఆనియన్స్ అవి ఇప్పుడు కట్ చేసుకోవాలి మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలండి మనం
అవు అండి
హ ఫస్ట్ నికి కేజీ గాని అర్ధ కేజీ కగాని నువ్వు ఇప్పుడు ఒక గ్లాస్ మూడు రెండు మూడు గ్లాస్ గ్లాస్ డు బియ్యం కి చేసాను అంటే నీకు కేజీ చికెన్ అట్లా ఉండాలండి పీసులు చాలా బాగుంటానే కదా తినడానికి అయ్యేది మనకి
అవునండి
ఆ ఆ ఫస్ట్ వచ్చేసి మ్యాగినేట్ చేసుకోవాలండి చికెన్ని ని దానికి చానా పదార్థాలు కావాలండి ఆ చికెన్ తీసుకొని ఫస్ట్ నీట్ గా కడుక్కోవాలండి బాగా కొంతమంది కడుక్కోరు చానా స్మెల్ వస్తుందండి అట్లా బ్లడ్ అంత ఉంటుంది దానికి అట్ల అంత ఉండకూడదు
కొన్ని తింటేనే బాగుంటందండి నీట్గా వాష్ చేసుకొని తినాలి
ఆ చికెన్ ని బాగా వాష్ చేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ అది వేసిన తర్వాత దానికి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసి బాగా కలపాలండి ఫస్ట్ ఆ తర్వాత గరం మసాలా పుదీనా కొత్తిమీర ఎగ్ గ్ కొంచెం కడ్డు వేసి బాగా మ్యరి నేట్ చెయాలండి నిమ్మకాయి నిమ్మ రసం పిండి దానిట్లోకి వేయ్యాలండి
ఆ అండి
అదంతా బాగా మ్యారినేట్ చేయాలండి
ఆ అండి
ఆ దాన్ని ఒక ఫ్రిడ్జ్ లో పెట్టాలండి
ఆ అండి
ఒక వన్ హవర్ కానీ టూ హవర్స్ కానీ ఫ్రిడ్జ్ లో పెట్టి మనం తర్వాత చేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి ఈ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రైస్ అనేది తీసుకోవాలండి నీకు బాస్మతి రైస్ రెండు బాస్మతి రైస్ నార్మల్ రైస్ రెండు మిక్స్ చేసి చేస్తే బాగుంటుందండి
ఆ అండి
అందుకని చెప్పి రెండు మిక్స్ చేయాలి ఒక సేరువా అని అట్లా చేసుకోండి మీ ఇంట్లో చాలా మంది ఒక పది మంది అట్లుంటే
అ అండి
ఆ ఫస్ట్ వచ్చేసి బియ్యం అంతా నీట్ గా కడు క్కొని అందులోకి నీళ్ళు వేసుకోవాలండి దానిలోకి వేసుకోవాల బిర్యానీ స్పైసెస్ అన్ని ఆకు ఆల్లం చెక్క అవన్నీ
ఆ అండి
ఆ అవన్నీ వేసేసుకొని కొంచెం ఆ సెవెంటీ పర్సెంట్ ఉడకనియాలండి బిర్యానీ అంటే రైస్ ని బాగా బాయిల్ అవ్వనియాలి దాంట్లోనే
ఆ అండి
సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం దాన్ని పక్కని తీసుకోవాలండి
ఉం
పక్కనికి తీసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసుకుంటాం కదండి చికెన్
ఉం
ఒక బౌల్ లో వేసి బాగా నీట్ గా అది కొంచెం ఉడకని ఆ తర్వాత దాన్ని పక్కనికి తీసేసి ఆ ఫస్ట్ ఒక లేయర్ చికెన్ తర్వాత ఒక లేయర్ రైస్ తర్వాత చికెన్ ఓ లేయరు అట్లే వేసి బాగా కొంచెం సేపు దమ్మెసి చేయాలండి దానిపై నిన్న రాయి కానీ అట్ల తట్టబెట్టి దాని పైన రాయిబెట్టాలండి
అ అండి
ఆ ఆ తర్వాత మనం తీసేసి దాన్ని మనం ఏదైతే ఫస్ట్ లో ఎయించుకున్నాం కదండి ఇవి ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్ లో
ఆ ఫ్రైడ్ ఆనియన్స్
ఆ అవోచ్చేసి దానికి పైన చల్లి చల్లి కొతిమీర పుదీనా అంతా దాని పైన చల్లాలండి బాగా
అ అండి
ఆ అప్పుడు చాలా టేస్టీ ఉంటుందండి బిర్యానీ అసలు
అవునండి.
ఆ మీకి చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది రెసిపీ
ఆ అండి ఖచ్చితంగా
ఆ ఇంకా మీకు ఏమన్నా చెప్పాలా అండి వంటలు
ఇంకా మీ బావ ఏమొచ్చండి
ఇంకా పులిహోర కూడా వచ్చండి నాకు చికెన్ కర్రీ ఇవన్నీ వచ్చండి బాగా
హ్మ్ పులిహార చెప్పండి సింపుల్ ప్రాసెస్ లో
ఆ చెప్తా అండి పులిహోర అనేది ఇది కొన్ని సైడ్లు చాలా ఫేమస్ కదండి అది
అవునండి పులిహార చింతపండు
ఆ చింతపండు అవునండి చాలా ఫేమస్ అది వచ్చేసి
అవునండి
ఏ ఫస్ట్ మనకు దానికి కావాల్సిన పదార్థాలు ఎక్కువేం అవసరం లేదండి దానికి ఈజీ చాలా చేసేది ఒక టెన్ మినిట్స్ చేసేచ్చండి దాన్ని ఆ ఆ అవునండి అన్నం బాగా ఉడికి ఉడిసి పెట్టుకొని ఫస్ట్ చల్లార్ దాన్ని పక్కన కొంచెం బాగా చల్ల చల్లకి చేసుకోవాలండి ఆ తర్వాత దానికి కావాల్సి ఆనియన్స్ మూడు లేదా నాలుగు కోసుకోవాలండి మిర్చి ఒక రెండు మూడు కోసుకోవాలి ఆ తరువాత టమాట ఒక కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరండి నేనైతే వేసుకోను అసలు బాగుండదండి దాంట్లోకి టమోటా
ఆ బాగుండదండి అసలు దాంట్లోకి
అవునండి ఆ రెండు మనకు కోసుకోవాల్సినవి అవి కోసుకోవాలండి ఆ తర్వాత ఒక పెన్నం తీసుకొని దాన్ని పెట్టి అంటే అది స్టవ్ మీద పెట్టి దాంట్లో ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి ఫస్ట్ మనం చెనిగిత్తనాలు పల్లీలు తెలుసా అండి మీకు పల్లీలు
ఆ తెలుసు అండి చెనిగిత్తనాలు గదండి
ఆ ఆ పల్లీలు అవి ఆ పల్లీలు తీసుకొని పల్లీలు కొంచెం పోపు దినుసులు అన్ని బాగా వేయించాలండి ఫస్ట్
ఆ అండి
ఆ వేయించిన తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసి బాగా వేయించాలండి దాంట్లో కొంచెం ఉప్పు వేయాల్లా ఆ తర్వాత పసుపేయాలి మనం పక్కనే కొంచెం చింతపండు అనేది నానబెట్టుకోవాలండి
ఆ అండి
నాన్ బెట్టుకొని దా ఫస్ట్ ఆ చింతపండు అనేది బాగా పిసికేసి దాని నీళ్ళు అనేది దాంట్లోకి పోయాలండి
అవునండి
ఆ అది కాకపోయినా నీకు ఇక పౌడర్ వస్తుందండి బయట లెమన్ రైస్ చిత్రాన్నం పౌడర్ అని పులిహోర పౌడర్ అని
ఆ అండి
ఆ అది తీసుకొని బాగా మిక్స్ చేయచ్చండి బాగా రుచికరంగా ఉంటుంది మళ్ళీ మనం ఏదైతే అన్నం ఉడుకు ఆ ఆ ఈ మనం అన్నం ఉడకబెట్టుకున్నాం కదండి
ఆ అండి
అన్నం పక్కన చేసుకున్నాం కదా ఆ దాన్ని తీసు కోని అంతా మిక్స్ చేసేసేయాలండి అప్పుడు నీ పులిహోర అనేది ఎప్పుడు దేవుళ్ళ దగ్గర చల చేస్తారండి అసలు ప్రసాదం ఆ ఈ ప్రసాదాలకి చానా చేస్తారండి ఇది దేవుల దగ్గర
హ్మ్ చానా అక్కడ చాలా టేస్ట్ బాగుంటుందండి మనం ఇక్కడ చేసుకునే దానికంటే
అవునండి
మీరు ఎక్కడ గుల్ళ దగ్గర చాలా పులిహార తిన్నారా అండి ఎప్పుడేనా
అండి
గుల్ల దగ్గర పులిహోర అనేది తిన్నారా మీరు
ఆ తిన్నానండి గుళ్ళలో ప్రతి చోట్ల ప్రసాదం అదే పెడతారు కదండి
అవునండి
చాలా బాగుంటుంద అన్న అండి నాకైతే చాలా ఇష్టం అండి గుళ్ల్లో పెట్టే ప్రసాదం అయితేనా
చాలా టేస్టీ ఉంటుందండి అది అసలు
ప్రసాదం కోసమైనా పోవాళ్ళ అనిపిస్తందండి
ఆ గుళ్ళకి కదా అసలు తిరుమల అరుణాచలము ఇవన్నీ బాగా పెడతారండి ఇలాంటివి
అసలు ఆ ప్రసాదాలు అయితే తింటే ఒకసారి రుచి మర్చిపోలేమండి అలా ఉం
అవునండి అసలు మళ్ళీ మళ్ళీ ఆ ప్రసాదం కోసమే గుడికి వెళ్ళాలనిపిస్తుందిండి పులిహోర అనే అక్కడ చాలా బాగుంటుంది వాళ్ళు ఎలా చేస్తారో కాని మళ్ళీ మనం ఇంట్లో చేసుకుంటే అసలు ఆ టేస్ట్ అనేది రాదు
అవునండి గుళ్ళల్లో చేసే ప్రసాదం ఎంతన్నా దేవుడి దగ్గర చేస్తేనే అది
ఆ ఆ అవునండి ఇంకా మీకు ఈ దేవుడి దగ్గర రా ప్రసాదాలు అంటే ఏమేమి ఇష్టం అండి కేసరి తెలుసా అవి
ఆ కేసరి ఇష్టం ఇంకా స్వీట్ పొంగల్ అంటే అండి అదయితే చాలా బాగుంటుందండి
అవునండి స్వీట్ పొంగల్ కూడా చాలా బాగుంటుంది నెయ్యితో చేస్తారది మొత్తం
ఆ నెయ్యి అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తారండి బాగుంటదండి చాలా బాగుంటది
అవునండి బెల్లము నెయ్యి డ్రై ఫ్రూట్స్ అవే అండి వేయాల్సింది దాంట్లోకి
అండి అది ప్రాసెస్ కూడా
అవునండి చాలా ఈజీ అండి అది కూడా ఏం లేదు ఫస్ట్ నీళ్ళేసీ దాంట్లోకి రైస్ ఉడకబెట్టి దానిలోకి బెల్లం కొంచెం అయిన తర్వాత బెల్లం వేయ్యాలండి
అవునండి సరే అండి మరి అయితే
ఆ బాయ్ అండి
ఆ బాయ్ అండి
అ